ఏం చెత్తాన్నావ్
ఏం లే ఖాళీ ఏం చేస్తాను
సేమ్ ఖాళీ నేను కూడా
కళ్ళు మండుతున్నాయ్
నాకు కూడా సాయంత్రం దాకా కళ్ళుమండినయ్ ఇయ్యాల రాత్రి ఏమైతదో నాకు నిద్ర పోతనో ఇయ్యాల నిద్ర వత్తదో రాదో నాకు
ఏం కాదు నువ్వు మంచిగ నిద్రవో
అసలు నిద్ర వస్తలేదు అట్లనే ఫోన్ చూడబుద్దైతలేదు ఏం దేవుదట్లు ఒకవేళ ఒక్కోసారి ఫోన్ చూసినా గానీ మొన్న అంత ముందుకు ఒక్కొక రోజు ఫోన్ చూసినా గాని నిద్ర వచ్చినట్టు అనిపిస్తంది నిద్ర పోతేనేమో నిద్ర రావట్లేదు అబ్బా నరకం మళ్ళీ అది నాకు నేను ని ఊకే నిద్రపోయేదాని నిద్ర రాకపోతే
చాలా అదైతది
చచ్చిపోవాలనిపితంది
నిద్ర పట్టకపోతే ఫోన్ చెయ్
ఫోన్ చేస్తే మా ఇంట్లో ఎవరు ఉండర
ఇంట్లో
ఎట్లా ఏతారు ఇంట్లో ఉన్నాక
మెసేజ్ చెయ్యి అయితే
ఏ పిచ్చి లేస్తుంది అసలు అమ్మో ఎందుకు ఇట్లా అవుతుందో ఏమో అర్థంకావట్లే అ
ఏం కాదు టాబ్లెట్స్ అయిపోయినాక మంచిగానే ఐదీ మంచిగానే నిదపడుతుంది
ఉ
ఇంకా ఎన్ని రోజులు ఉన్నా టాబ్లెట్
ఇంకా పది రోజులు ఉన్నాయి తర్వాత మళ్ళీ ఇత్తది పోయినాంక
మళ్ళనా
త్రీ మంత్స్ వాడాలట
త్రీ మంత్స్
అప్పటి వరకు ఇక నా పెళ్ళ అయితుంది ఇగా కానీ అవి వాడితే చెం చెంపలు కొంచెం లడ్డు అయినట్టు కొంచెం అయితానే అట్లా
చ్ చెంపలు లడ్డు
చంపలు ఒక్కటే లడ్డుగా కనపడతి
గంచి గంటే
ఉ మా పిన్ని కూడా అట్నే అంటుంది మంచిగా అవుతా చంపాలని
మూడు నెలల కంటే ఎంతయితే
ఏంటి
మన
ఏమో ఇక ఎంతైనా ఆల్రెడీ సగం పెట్టినం ఆవి కూడా పెట్టాలిక
ఏం పదిహేను రోజులకి నువ్వు పెట్టింది
అదే మరి
పదిహేను రోజులకే ఫైవ్ థౌజండ్ అంటే మునెలకి లేకఏసుకో
ఫైవ్ థౌజండ్ ఎందిక ఎయిట్ అయినా ఎయిట్ సెవెన్ అయినా
అంటే అయి పోకపోతే అయి తీసేయి
ఇప్పుడు పోతే నెల ఇతుది కావచ్చు మళ్ళా పోతే మళ్ళీ నెల ఇస్తుది అంతే నాకు తెలిసి గన్ని కావాలే
ఆ ఫిఫ్టీన్ డేసి ఫైవ్ థౌసండ్ అయింది లేకేయ్
అేమ ఒక టూ మంత్ వాడతా పోతే పోతాను ఇప్పటికి
మళ్ళీ ఫిఫ్టీన్ డసే తీసుకో మళ్ళ గ
ఉమ్
ఫిఫ్టీన్ డేస్ ఏ చేసుకో మళ్ళ
హ
మళ్ళా వన్ మంత్ అంతగాని మేముద్దుగాని ఫిఫ్టీన్ డేస్ తీసుకోని తగ్గిపోతాయిది
అవునగా పొడికాయినా ఇ ఇప్పటి నుంచి కొంచెం లిమిట్లు తినాలి నాన్ వెజ్ వేడి వస్తువులన్నీ కొంచెం ఇప్పటికే బాడీలు ఉన్న హీట్ అంతా పోతాంది కావచ్చు కొంచెం మళ్ళీ ఎవ్వరి కుడ్ క బోయి ఇట్ల నాకే ఉుడుకబోతంది నైట్ అంత
అవును నాకూడ
ఉ ఎందుకు ఏమో అర్ధం కాట్లే అంతే ఇగ ఒక నెలనే వాడతా ఇగ నాకు అంతకుమించి వాడాలను కూడా లేదులే నాకు నిద్ర అండి నిద్ర రాట్లేదు మళ్ళీ మెయిన్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వేసుకుంటే ఏం కాదు
ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రసం ను చేసుకుంటే ఇట్లా నిద్ర రావాలి
అది నిద్ర రావాలి కానీ ఇదంతా రివర్స్ ఉంది
అవును మొన్న మొన్న అన్నావుగా నిద్ర వస్తుంది అని
అవును మొన్న మొన్న వచ్చింది మరి ఇప్పుడు రాట్లేదు మొన్న మొన్న ఎప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడుయితే ఎమ్మటే వచ్చింది నిద్ర తొమ్మిది గంటలకే నేను పండుకున్నా తొమ్మిది పది గంట్లకే
ఇప్పుడేమైంది అట్లా
ఏమో ఏమో
ఏం కాదు నువ్వే ఎక్కువ ఆలోచించుకొని నువ్వు ఇట్లా అయితన్నావు అసలు
లేదు నిద్ర అనేది రాట్లేదు మరి కళ్ళకి అసలు కానీ నిద్ర టాబ్లెట్ ఇచ్చిన బాగుండు
మెడిటేషన్ రాయండి ఊ
ఏమైతదో ఏసుకుంట ఒకటేగా ఏం కాదు ఒకదానికి
వేసుకోవద్దు
ఈసారి పోయినప్పుడు అడుగుతా
అడగలనే ఇచ్చేత్తడు మరి ఇగ
ఎందుకు ఇయ్య నిద్ర రాట్లేదంటే ఇత్తరు ఎవరైనా
దేనికి వేరే టాబ్లెట్స్ ఇస్తరు కానీ ఈ టాబ్లెట్స్ ఇయ్యరు
ఏ ట్యాబ్లెట్స్
ఏమో నాకూడా తెలీదు
ఏమో చెప్తా నిద్ర రాట్లేదు నిద్ర పోవ్వడానికి ఏదన్న టాబ్లెట్ ఇయ్యండి అని అడగుతా
ట్యాబ్లెట్స్ లేవమ్మా మా దగ్గర అని అంటాడు
ఆన్నే ఉంది మెడికల్ షాప్ ఎందుకు ఉండవు టాబ్లెట్
ఉ మెడికల్ షాప్ లో అన్నీ ఉంటాయా
ఉంటాయి మెడికల్ ఉంటాయి ఎందుకుండవు
అన్నీ
ఏ
మెడికల్ షాప్ లో స్లీపింగ్ టాబ్లెట్స్ ఉండవు
మరి ఏ షాప్ లో అమ్ముతారు మరి దాన్ని
దానికి అమ్మద్ దానికి సపరేట్ ప్రిస్క్రిప్షన్ ఉండాలే
అదే డాక్టర్ ని అడిగింది ఎందుకు మరి ప్రిస్క్రిప్షన్ ఎవ్వన్నాయగా
డాక్టర్ ఇయ్యడు
నువ్వు కాదుగా డాక్టర్ డాక్టర్ తెల్సు ఇయ్యల వద్దని ఊ
డా డాక్టరు డాక్టర్ అనేటోడు పేషెంట్ మంచి కొడుతడు
ఊ
గా స్లీపింగ్ టాబ్లెట్స్ ఏస్
అదే మరి మంచి కోరే మరి తయారు చేసింది ఎందుకు ఎక్కువ వేసుకుంటే చచ్చిపోతారు తక్కువ
అదే మరి ఈ ఈ మధ్యలో టాబ్లెట్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తారు సూసైడ్ చేసుకోనికి
హు మరి నేను ఎందుకు చేసుకుంటా సూసైడ్
డాక్టర్ అనేది అన్ని పర్స్పెక్టివ్ లో ఆలోచించి ఇయ్యాలే
ఇతడు మరి అందుకే
వస్తే ఇయకని చెప్తా
నువ్వ
హు
ఎందుకు నేను మీ నిద్ర పోడానికి వేసుకుంటాను కూడా
నువ్వు నిద్ర పోతావ్ ఇక నిద్ర వస్తది నేను చెప్తాన కదా టాబ్లెట్ వేసుకుంటే వచ్చే నిద్ర ఆర్టిఫిషియల్ అది
ఎట్లా వచ్చినాయి కానీ నిద్ర రావాలి నాకు
ఇగో చెప్పిన మాట ఇనలే
ఇన నిద్ర వస్తే కావాలి నాకు నిద్ర ఇప్పునే రావాలి అతనే రావాలి కదా నిద్ద్ర రావాల
అలాంటి నిద్ర ఆరోగ్యానికి హానికరం ఏ
హు
ఎప్పుడైన ఒకటి గుర్తు పెట్టుకో
పెట్టుకోను చెప్పకు ఏం చెప్పక నాకు సరే చొప్పు ఇంక
చెప్పాలీ
నువ్ పోయినంక ఫోన్ ఏస్త అన్నరు ఇంక ఎయ్యలే మరి
పొయ్యే ఉంటరు
పోతరు ఇగ రేపటి నుంచి ఇగ పనే పని మళ్ళ మా పిన్నికి
రేపటి నుంచ
ఉ నిన్ననే స్టార్ట్ అయినయట నిన్న బోలె ఇయ్యాల బోలే రేప్ పోతది ఇగ ఎట్లయిన
పోతది ఇగ మళ్ళా ఇగ పనికి స్టాట్ అయితది
అసలూ మా పిన్నికి ఏం తాకిందో ఏమో ఇట్ల చెయ్యంత కమిలింది ఇటు సైడు కి
అవునా
ఇంత నో
మా డాక్టర్ దగ్గరికి పొయ్యిల
ముట్టుకుంటే నొచ్ చు ఏసుకున్నట్టున్నదీ ఇంజెక్షన్ ఏసుకొని ఒచ్చినట్టున్నది మళ్ళ ఏస్ అనీ మా అన్నంటే ఏమొద్దులే అని ఊకున్న ఇగ మా పిన్ని వాళ్ళ ఇంటికి బొయినప్పుడు చెప్పట్లే ఇగ నీక్ గుడా అడిగలే చెప్పలేకపోతాముగ అని ఇగ అసలు నిను అడిగలే చూసి ఊకున్న ఇగ
ఎందుకు
ఏమో ఇగ నాకు అడుగు మళ్ళ బాధపడతవేమో అడుగుతే అని
ఊహు
ఊహూ ఏందో ఏమో
చి ఇగ ఏం చేసినా తప్పు అయిపోతుంది
ఊహ్ ఛ
చ
మా అమ్మమ్మకు ఐతే జీవితంల వీళ్ళద్దరు విషయంల తృప్తి ఉండదు మా అమ్మమ్మ మా పిన్ని విషయంల వీళ్లిద్దరూ ఇద్దరూ మంచిగనే ఉన్నరు గనీ వీళ్ళద్దరికి గుడా మంచోళ్ళని ఇత్తె బావుండూ అని ఒకటి మంచోళ్ళని ఇయ్యక పోయినా వీళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నా మంచిగుండు వీళ్ళని ఒదిలేసి అయినా ఎట్లా ఒక రకంగా అనుకుంటాంది
నాట్ ఏ ఏదో ఒక రకంగా సంతోషంగా ఉంటే జాలు
హూ కనీ ప్చ్ అది ఎప్పుడైతదో
అయితది అయితది ఇంతగనం గోరుకుంట ఇంత మంది కోరుకుంటరూ కదా ఖచ్చితంగా అయితది
అసలు మా మమ్మీ వాళ్ళయితే చిన్నప్పటి నుంచి మేం ప్చ్ వీళ్ళు పెద్ద పెరిగుతేనన్న ఏడికన్న ఒక కెల్లి బోవచ్చు చిన్నోళ్ళని చిన్న పిల్లని ఏసుకొని ఎక్కడి బోతం అని చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరు అదే పని మళ్ల ఒక వేల మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బోదాం అనుకున్న గుడా మా ఇద్దరు పిన్నిలున్నరు ఆడ పెళ్లి గాకుండా మేము బొయ్యి ఇంటి మీద ఉంటే ఎట్లుంటది ఎన్నో
అప్పుడు ఆమె ఇంకా ఇంకా ఘోరంగ జేసేదిగ
ఊమ్ ఇంక ఈ అందరు ఒచ్చి ఇంట్లోనే ఉంటాలన్నట్టుగా ఆ ఆ అసలు తెచ్చేది మా మామయ్య అయినా ఆమె పెద్ద ఫీల్ అయితది దెలుసా
ఇగ ఆమె అందరిని పోషిస్తాన్నా అని ఫీలింగ్ కి పోతది ఇగ
ఒ పని జేయదూ ఏం లేదు అసలు
అసలామెకు ఉల్లీ ఉండదు ఉహు
అవును మొద్దు
మంచిగా కుసుంటది ఒక దగ్గర
అసలు అన్ని దెచ్చిన మామయ్యనే ఒక్క మాట అనడు ఏం దె నా మీదా అంతా అది మామయ్యకి
మంచిగా ఒక దగ్గర కూర్సొనీ పొరుగుతుంది
ఉమ్ అసలు కుసోనిదూ సారేతి మరిగా బాయ్
బాయ్
ఉమ్ హా ఉంచ హ